నమస్తే అండి
నమస్తే
ఆహా బోం చేసారా
చేసామండి మీరు
చేసామండి
అ
ఏం చేస్తున్నారండి
ఏం రాదండి వాకింగ్ చేస్తున్న
అవునా మ్మ్ మీ మీ మీ ఊరి సైడ్ ఫెస్టివల్స్ ఎలా జరుపుకుంటారండి.
ఫెస్టివల్స్ జరుపుకుంటార అండి
అంటే ఏ పండుగ బాగ జరుపుకుంటారు
వినాయక చవితి జరుపుకుంటామండి
ఎలా జరుపుకుంటారో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తార
మొదటిగ ఒక వారం ముందు నుంచే చందలు కలెక్ట్ చేసి
ఆ
చేసిన తర్వాత అంటే ఒక ఏరియాలో ఒక్కొక్క దగ్గర విగ్రహం అనమాట ఆ విగ్రహం పెట్టే ప్లేస్ లో మొత్తం అంత డెకరేషన్ చేసి ఒక పందిర్ లాగ తయారు చేసి ముందు రోజు వెళ్లి పండగ ముందు రోజు విగ్రహం తెచ్చి అక్కడ పెట్టి నెక్స్ట్ రోజు ఇంక పూజరిని పిలిపిచ్చి అక్కడ మొత్తం పూజరి అంతా చేసిన తర్వాత విగ్రహం ఓపెన్ చేసి
ఉ
పూజలు చేసుకుంటూ ఉంటారు
ఆ
ఇంకా డైలీ అన్న ప్రసాదం పెడుతూ ఉంటారు ఈవినింగ్ టై లో పాటలు పెట్ అందరు పెద్దలు పిల్లలు అంతా కలిసి డ్యాన్స్ చేస్తుంటారు
ఎన్ని వేసి పెడతారండి మొత్తం
అది డిపెండ్ ఆన్ దట్ సిచ్యుయేషన్ అండి కొన్నిసార్లు మూడు రోజులు కొన్ని ఐదు రోజులు అలా పెడుతూ ఉంటారు
ఉ
పోలీస్ వాళ్ల్ళ పర్మిషన్ తీసుకోవాలి కద
హు
దాన్ని బట్టి ఊర్లో ఎన్ని విగ్రహాలు ఉన్నాయని దాన్ని బట్టి మొత్తం డిసైడ్ చేసి వాళ్ళు చెప్తూ ఉంటారు తర్వాత నిమార్జనం రోజు ఇంక మొత్తం అంత ఊరు మొత్తం ఊరగింపు చేసి తర్వాత
రా
అంతే అండి
నీకు ఎ పండుగంటే ఇష్టమండి బాగ
నాకి వినాయకి చవితి అంటే నేను ఇష్టం అండి
ఆ ఇంకే పండుగలు జరుపుకురా అండి అంటే అంత ఇష్టంగ
నేను పండుగ జరుపుకోనం
హు
మిరు
మేము అన్ని పండుగలు జరుపుకుంటామండి దీపావళి అంటే ఇస్టం ఎక్కువ సంక్రాంతి గుడ హు
ఎట్లా జరుపుకుంటారడి మీరు సంక్రాంతి
సంక్రాంతి మొత్తం మూడు రోజులండి భోగి సంక్రాంతి కనుమ
మ్మ్
ఆ రైతులు పంటలు అయిపోయి ఇంటికి ధాన్యం వచ్చినప్పుడు వచ్చిన తర్వాత వచ్చే పండుగ అది మొదటి భో ఆ అవునండి ఇవేస్తాం
ఏం పంటలు వేస్తారండి
వరి ముక్కజొన్న
అంటే ఆ టైంకి వచ్చ వచ్చేతట్టు మీరు ముందునే వేస్తుంటార
ఒక డిసెం ఆ డిసెంబర్ అలా వస్తాయి కో కోక్క సార్ లేట్ కూడా రావచ్చు మోస్ట్ లీ పెద్దలు చెప్పే ఇది అదీ అండి ఆ పండక్కి రీజన్ ఏంటి అంటే
అంటే అది అప్పుడు ఓ కాలంలో అట్లా వస్తుంది అండి ఇప్పుడు క్లెమేట్ మొత్తం చేంజ్ అయింది కదా
ఇంకేంది అయినా కూడా మనం అదే పాటిస్తాం ఉన్నాం కదా మోస్ట్ లీ ఆ టైం కి వస్తాయి మోస్ అవునా
మ్మ్
ఆ మొదటిగా వచ్చిన ధాన్యంతో భోగి రోజు పొంగల్ చేస్తారండి పొంగల్ ఆ అలా అద్ ధాన్యం తో ఏదో ఒక వంట చేస్తారు మోస్ట్ లీ పొంగల్ చేస్తారు
మ్మ్ మీకు వచ్చా అండి పొంగల్ చేయడం
ఆ వచ్చండి
ఎలా చేస్తారో చెప్తారా ఒకసారి
ఆ దాంట్లో టూ టైప్స్ కారా పొంగల్ ఒకటి స్వీట్ పొంగల్ ఒకటి ఉంటాదండి మీకు ఏది కావాలి ఏం చెప్పాలి
ఆ రెండు చెప్పండి పర్లేదు
కారా పొంగల్ అంటే ఆ దాని రైస్ బియ్యం తీసుకుని కడిగి కొంచెం సేపు నానబెట్టి పెసర పప్పు తెలుసా అండి మీకి అది కూడా కాసేపు నానబెట్టి రెండు మిక్స్ చేసి అది బాగా మెత్తగా అయ్యే దాక ఉడకపెట్టి స్వీట్ కావాలన్నప్పుడు స్వీట్ కావాలంటే స్వీట్ యాడ్ చేసుకున్నాం బెల్లం యాడ్ చేసు కుంటాం అది స్వీట్ పొంగల్ అయిపోతాది కారా పొంగల్కి కొంచెం మిరియాలు పోపు అంతా వేసి పోపూ ఆవ అదే ఆ మెత్తగా అయిన అన్నం లేకి వేస్తే కారా పొంగల్ అయిపోతదండి
అవునా అండి
కొంచెం చెట్నీ చేసుకోన్
మ్మ్ హలో
చెతర ఆ అక్కడితో భోగి అయిపోతది సంక్రాంతి రోజు ఇంట్లో పిండి వంటలు ఆ
ఐనా మీకు బోగా అయిపోతదా అండి హలో
మంటారు మా సైడ్ ఏమి ఇది దాని చుట్టూ పాట పాడుకుంటా డ్యాన్స్ లాగా వేస్తారు కొన్ని చోట్ల వేయరు హ్మ్మ్ ఆ రోజు ఆ రోజు భోగి అయిపోతది నెక్స్ట్ రోజు సంక్రాంతి అండి సంక్రాంతి రోజు పిండి వంటలు చేసుకుంటాం కొంచ కొంతమంది వాళ్ళ పితృదేవత అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా ఆ చనిపోయిన వాళ్ళు
అ మాకు తెలుసులేండి పితృ దేవతలు అంటే
ఆ వాళ్ళకి బట్టలు పెట్టుకుంటారు వాళ్ళకి చేసిన వ పిండి ఆ పదార్థాలని నైవేద్యంగా పెడ్తారు
హ్మ్మ్
ఆ రోజు గాలి పటాలు ఎగరేస్తారు
హ్మ్మ్
ఆ
మీరూ ఎగరేస్తారండి గాలిపటాలు
ఆ ఎగరేస్తామండి అంత రాదు ఓకే రంగు ముగ్గులు రంగులు ముగ్గుల కాంపిటీ పిటిషన్ జరుగుతది
మీరు పార్టిసిపేట్ చేస్తారా ముగ్గుల పోటీలో
ఒకప్పుడు చేసేదన్నండి ఇప్పుడు చేయను
హ్మ్మ్
సంక్రాంతి అయిపోతది కనుమ రోజు ఇంకా నాన్ వెజ్ ఫెస్టివల్ చే లాగా దాన్ని కనుమంటారండి
హ్మ్మ్
ఇదే అండి సంక్రాంతి ఆ మాస సైడ్ జరగవండి
హ్మ్మ్ మా హాలేదండి
అ
హ్మ్మ్ హ్మ్మ్
ఇంకా ఏమేం ఫెస్టివల్స్ మీకు ఏవైనా తెలుసా అండి, వినాయ చవిది కాకుండా?
హలో
హలో వినాయక్ ఆ వినిపిస్ వినాయక చవితి కాకుండా ఇంకా ఏమేం ఫెస్టివల్స్ జరుపుకుంటారు?
అ మీరు దీపావళి ఎలా జరుపుకుంటారు?
దీపావళి నోములు చేసు నోములు ఉండే వాళ్ళు నోములు చేసుకుంటారు. లేని వాళ్ళు నార్మల్ గా ఇంట్లో పూజ ఆ అది అమావాస్య రోజు వస్తదండి.
హ్మ్
కండం పెట్టి పూజ చేసి, అది న నెక్స్ట్ రోజు వరకు ఆ కొన్ ఆ ది దీపం ఆరిపోకుండా చూసుకుంటారు.
ఉమ్
ఆ దాని తర్వాత ఆ రోజు సాయంత్రం ఇంటి బయట, ఇంటి చుట్టూ దీపాలు పెట్టి వెల్ దీపాలు వెలిగిస్తారు.
ఉమ్ దీపావళి ఎందుకు జరుపుకుంటారో అని మీకీ ఏమన్నా తెలుసా అండి?
నరకాసుర్ని వధించిన తర్వాత ది దీపావళి జరుపుకుంటారని తెలుసండి, ఆస్
జవరుని జవరు సంహరించారు, అది ఎమన్న తెలుసా మీకు స్టోరీ?
తెయదండి. తెలుసా?
మాకు అంత తెలియదండి, శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి సి సమ్మరించాలని మాత్రం తెలుసు. దాంతో పాటు రాముడు తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు అట్లా దీపాలు పెట్టి మొత్తం సెలబ్రేట్ చేసుకుంటానని నేను విన్నా
ఆ నరకాసుడు చాలా ప్రజల్ని చాలా కష్టాలు పెడుతుంటే ఆ అప్ ఎవరో నేం నాకు గుర్తులేదు ఆయన ఆ అతన్ని సంహరించిన తర్వాత ఆ ఆయన్ని మంటల్లో కాల్చిన దాన్ని నుంచి దీపావళి అనే పేరు వచ్ చింటదండి, అప్పుటి నుంచి దీపావళి అనేది జరుపుకుంటారు.
శ్రీకృష్ణుడండి. సంహరించింది సత్యభమతో కలిసి
ఆ అవునండి
అ
ఎడికి
అరేని క్రాకర్స్ కాల్చరా మీరు దీపావల్ రోజు
ఆది పొల్యూషన్ అవుతుంది కదండి అందుకే కాల్చమండి
హ్మ్
మీరు కలుస్తారా అండి
నేను కాల్చునండి నాకు అలవాట్లేదు చిన్నప్పట్ నుంచి
అవునా
హ్మ్ మరి దీపాల్ పెట్టి మొత్తం ఆయిల్ అంతా వేస్ట్ చేస్తుంటారు దానికి ఏం అవ్వాలి ద
ఆయిల్ యూస్ చేయడం అనేది పొల్యూషన్ నంక ఏం కాదు కదండి ద నుంచీ వచ్చే ఒక మంచి ఇప్పుడు దేవాలయాల్లో చాలా వరకు యూస్ చేస్తాంట టంత ఆయిల్ యూస్ చేస్తున్నార్ అని టారుంతా ఆయిల్ యూస్ చేస్తున్నారు అని
పొల్యూషన్ ఏం కాదండి పొల్యూషన్ గురిం చెప్పిదు చెప్పలేదు ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ చేయడం వల్ల షార్టేజ్ రావడం ఇలాంటివి ఏం జరుగుతాయని మీకు ఎప్పుడు అనిపించలే
మనం డైలీ ఏం యూజ్ చేయ్యం కదండి వచ్ చేసేది దీపావళియే ఆ రోజ్ ఒక్కటే
మ్ మరి క్రాకర్స్ కూడా ఆ రోజు ఒకటే కదా కాల్చేది
ఆ రోజ్ ఒకటే కాలుస్తారు కానీ అది పొల్యూషన్ అవుతుంది కదా
హ్మ్
తేమను నా పాయింట్ ఆఫ్ వ్యూ లో అయితే అదేం ఎక్సెస్ అవ్వదు ఒక రోజే కదా అది ఫెస్టివల్ రోజే కదా పెట్టేది అది దేవుడు కోసం
మ్ అంటే పొల్యూషన్ ఫ్రీ క్రాకర్స్ కుడ చ్చైకందండి ఇప్పుడు
నాక్ తెలియదండి ఐడియా లేదు
ఓకే అండి ఇసారి ట్రై చెయండి
ఓకే అండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు
థ్యాంక్ యూ